హలో ఆ బాగున్నాను మీరు ఎలా ఉన్నారు
బాగున్నాను ఏం చేస్తున్నారు
ఏం చెయట్లేదు కాలీయే. మీరేం చేస్తున్నారు?
ఏంలేదు బట్టలు మడ్తేసుకుంటున్నం.
అవునా.
సాయ సాయంత్రం పనులు మొదలు పెట్టాలి.
ఇప్పుడా
హ్మ్ ఇప్పటి నుంచే చేసుకోవాలే. పిల్లలు వస్తారు కదా స్కూలుకు పాఠశాల కెళ్ళి.
ఒకే పాఠశాలకు వెళ్తున్నారా? ఏ సమయానికి వస్తారు?
నాలుగు న్నరా. ఆ దాటిద్ది స్కూల్ పాఠశాల అయిపోయేసరికి ఇంటికి వచ్చేసరికి ఐదు. ఐదుం పావు అట్లయి
అవునా
హ్
హ్మ్ ఇంకేమిటి వంట అయిపోయిందా?
ఆ సాయంత్రంకి చేయ్యాలి. ఈ చిన్న చిన్న పనులు చేసుకున్న తర్వాత వంట చేస్తాను.
అవునా ఇంకేంటి? ఫైవ్ అవుతుంది కదా ఇంకా
హ్మ్ అవుతుంది అవుతుంది.
ఆ ఐదవుతుంది కదా అని అడిగా ఇంకా అవ్వలేదా అని.
నా సాయంత్రం కొంచెం ఆలస్యంగానే చేస్తా నేను.
అవునా
వచ్చి
అప్పుడికప్పుడే వేడి వేడిగా అయిపోతుందనా.
హ్మ్ అవును హ్మ్.
ఆ
మీరేం కూర ఇవ్వాలా?
బీరకాయ్ అండ్ బంగాళదుంప.
హ్
ఇంట్లో అందరు బావున్నరా?
ఆ బావున్నరు.
ఆహా అంతా ఆరోగ్యం మంచిగుంటుందా?
ఆ మంచిగనే ఉంటుంది. మీకు?
ఆ మంచిగనే ఉంది పర్వాలేదు.
ఆ
ఏం చేస్తున్నారు వ్యవసాయం మొదలు పెట్టారా.
ఆ అవును.
ఏమేసారు చైన్లో ఈసారి?
చెరువులు
ఓహో మీరు చెరువులు చాపలు పెంచుతారా?
ఆ చాపలు, రొయ్యలు.
ఊ ఎలా చేస్ తావి ఎట్ల నాకు ఒక్కసారి వివరాలు ఇస్తావా అంటే మీరు ఎక్కడ నుంచి నేర్చుకుంటూ ఉ
చెరువు లా
ఉమ్ మీ ఇంటి పక్కనేనా చెరువ్
ఆహా కొంచెం దూరంలో కొంచెం దూరంలో ఉంటుంది ఆ అవును రోజు వెళ్ళాలి అంటే చూసుకుంటూ ఉండాలి కదా రోజు
ఊ ఊ
ఆ అటికి మేతలు అవి
ఉ
ఉ
మీరు ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు చాపలు మరి రొయ్యలు చాపలు అవి అందులో ఎయ్యడానికి
ఆ బయట్ నుంచి అంటే ఇప్పుడు మనకీ అమ్ముతారు కదా చిన్న చిన్న పిల్లలప్పుడు
ఉ
అయి ఒక కంపెనీ టైప్ ఉంటుంది అక్కడి నుంచ్
ఉహు
హా
ఆ ఆ
ఉ ఆ కొన్ని కొన్ని ప్లే చోట్లా తెలిసిన వాళ్ళు ఉంటే తక్కువాకే వస్ సే లేకపోతే నార్మల లా రేట్లు నార్మల్ ధర్లకే వస్తే ఆ
హుహు హుహు పర్లేదా మంచి గ నడుస్తుందా మరి
ఆ మంచిగానే ఉంది
ఉహు అంత ఎంత పెట్టుబడి పెడుతారు మీరు
ఆ
ఎంత పెట్టుబడి పెడతారు
పెట్టుబడి అది అంటే నార్మల్గనే
ఉ ఉ ఉహు నేను ఏమి చేయాలి ఇంట్లో కా ఖాళీ గానే ఉంటా
అవునా
ఊ
పిల్లలతో సరిపోతుందేమో
అవును అవును హు
ఆ వాళ్ళకి స్కూల్ కి పంపి వచ్చేసి
ఆ అవన్నీ చూసుకోవడం సరిపోతాది ఇంట్లోపని అవును అవర్ అర్థంగా సమయం అయిపోతూ ఉంటది ఉ యమో ఉహు
అ ఉమ్ ఉంటే
ఇంకా చెప్పండి ఎక్స్ప్లో ఆ
ఏ కి ఏ క్లాస్ ఇప్పుడు మీరు అయి పోయి ఇప్పుడే వంట అయ్యింది ఆవిడి కి కోళ్ళు ఉన్నాయి వాట్లి దగ్గరికి వెళ్తున్నారు
హ్మ్ కోళ్లు పెంచుతుందా మీ అత్త
ఆ పెంచుతారు అంటే వాళ్ళ ఆయన తీసుకొస్తారు కాబట్టీ తప్పక పెంచుతున్నారు ఆవిడికి ఇస్ట్ ఉండదు తప్పక పెంచుతున్నారు
ఇగా ఇంట్లో తెస్తే పెంచాల్సిందే ఇష్టం లేకపోయినా చేయ్యాలి ఇగ
ఆ వాటిల్ని ఒక్కొక్కటి ఏన్నునయ్ అన్ని ఉన్నాయా లేవా అని చూసుకుంటూ వాటిలెనకాల తిరుగుతా ఉంటారు
హ్మ్ మ్మ్ ఊహూ వాటికి మేతేయాలి నీళ్ళు పెట్టాలి ఆహా
బయటికి వెళ్ళిపోతున్నాయి కుక్కలు అవి ఉంటాయి కదా కొమ్మని పట్టేసుకుంటున్నాయి
హ్మ్ నువ్వు జాగ్రత్త గా చూసుకో మరిగా
ఆహ్ బయటికెళ్ళకుండా చూసుకుంటా ఉంటారు
హ్మ్ పట్టుకొని ఎళ్ళిపోతాయి కుక్కలు పిల్లలు
ఆ
హ్మ్
హ్మ్ ఇంకా మళ్ళీ మొన్న ఏవో చిన్నా కోడిల్ని తీసుకు వచ్చేరు వాటి గురించి చూసుకుంటూ ఉంటారు
మళ్ళీ తీసుకొచ్చార పాపం మీ అత్తకీ ఇంకా కాళీ ఉండదు లే హ్మ్
ఆ బిజ్ బిజ్లు చుక్కకోవడానికి మొన్న కాలికి ఏవో కట్టారు మారిపోక కుండా ఉంటాయని మా ఇంటి దగ్గర ఇంకా అ తీసుకున్నారు
హ్మ్ ఇంగ
వాట్లికి వాళ్ళేమో వాస్ అహ లబ్బర్స్
ఊహూ
హ్మ్ ఈ కడితే వాటిల్కి మొత్తం కాల్ మొత్తం వాసిపొయ్ ఎర్రగా అయిపోయినయి చిన్నయి కదా
హ్మ్
రంగు తాళ్లు కట్టినా కొంచెం బానే ఉంటాయి చిన్నై గురించి మొత్తం ఆ రెడ్గా ఎర్రగా అయిపోయి మొత్తం నడవలేకపోయినియి
అయ్యో
హ్మ్ అవి తీసేసాక అప్పుడు కొంచెం పర్లేదు
తీసేసి మంచి పని చేశారు
ఆహా లేకపోతే బాగా కుంటేస్తున్నాయి నడవలేకపోతున్నాయి మొత్తం
ఎవరిచ్చరేంటసరి అసలు మాట్లాడుదాం
ఆ
ఎవరిచ్చారు సలహా అట్లా పెట్టాలి అని
పక్కన ఆవిడి ఏమన్నా మారిపోకుండా ఏమన్నా చేయమంటే ఆవిడు తీసుకొచ్చి కట్ తీర్ధం ఈవిడ తీసుకొచ్చ అక్క మ్ అజిగ్ మొత్తం అలా అయిపోయింద్ వేరే ఏదన్నా చెయ్యాలి అలా కాకుండా వేరే ఇంక ఏమన్నా చెయ్యాలి అటు ఇటు ఇంకేంటి ఏం చేస్తున్నారు అయిపోయిందా బట్టలు మడతపేట్ చిట్టమ్మ తిని
ఆ అవుతుంది అని నాటుకోడలేనా
ఆహా ఈ గిన్ని కోళ్ళు అవి ఉంటాయి కదా అంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా పాములు అవి
ఉ
ఆ రావని చెప్పి గిన్ కోళ్లు అవి ఉంటే తీసుకున్నారు అవి పెంచుతున్నారు గిన్నె కోళ్లులు అవిని గిన్నె కోళ్లు నార్మల్ అవి ఉంటాయి అవన్నీ పెంచ
అవునా
ఉ చిన్నపిల్లలు ఉన్నారు కదా గమ్ముని పామ్లు అవి రావని చెప్పి గిన్ కోళ్లు ఉంటేని అవి తీసుకున్నారు
ఆహా వాటికి ఏమి ఎస్తారు మరి మేత బియ్యంమేనా
ఆహా ఒస్త్ అవి
ఉ
వడ్లేస్తరు ఆ
ఆహ
మాములు అన్నిటికి వడ్లే ఎస్తారు మొత్తం ఆటికి పెట్టలకి వాటికి కూడా వడ్లే ఎస్తరు అప్పుడప్పుడు అన్నం ఉంటుంది కదా ఆ అన్నం గూడా ఉండిపోతే ఆ పొద్దున టైమ్ లోని ఆ టైమ్ లో వాటిని వదిలేసినప్ అప్పుడు రై అన్నం అవి కూడా ఎస్తారు
సద్దన్నం అన్నమాట
అ అవి ఎస్తారు
ఆహ
ఆ
ఆహ జీడిపప్పు ఇట్లాంటి ఏమనా ఇస్తారా బాదం ఆ నాకు ఇష్టం లేదు అట్లాంటి
అది మేమ్ పెంచడం కుక్కలు గానీ మా ఇంట్లో అన్ని ఉంటాయి కుక్కలు కోళ్లు అన్ని కుక్కలు కోళ్లు అన్ని ఉంటాయి హ
వినబడ్ల్ అసలు
ఉ కోళ్లు పెద్ద కోళ్ళ పెద్దోళ్ళి కుక్కలు చిన్నోళ్ళి
ఉహు హ
నాక్
వాటిని చాలా జాగ్రత్తలు చూసుకోవాలి మాకు స్థలం తక్కువ అనమాట ఇంటి దగ్గర
అవునా ఇడ్లికాయినా కొంచెం ఎక్కువ ఉండాలి స్థలం అవి ఎక్కువ ఉండాలి తిరగటానికి
ఆ విశాలంగా ఉండాలి కదా వాళ్ళక్
ఆ అ తక్కువుంటే
తిరగడానికి మంచి ఉండదు
ఆ మళ్ళీ బయటకి అవే వెళ్ళిపోతాయి కదా
ఆ
ఇవి మామూలుగా వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చేస్తాయి తిరిగి
అవునా
ఆ ఫస్ట్ ముందు నుంచి అలవాటు అయిపోయింది కదా దాంతో ఎక్కడికెళ్నా మళ్ళీ వచ్చేస్తయ్ గుమ్ముని ఏమన్నా కుక్కలు అవి పడితే తప్ప చూసుకుంటూ ఉండాలి
ఉహూ జాగ్రత్తలు చూసుకోవాలి ఒక మనిషి ఉండి వాటిని
ఆ అవును ఉ ఇంకేంటి ఆ సరే సరే అయితే ఉంటా
ఉ